హలో
హలో
హలో ఏం చేస్తున్నారు ఖాళీగానే ఉన్నారా
అవునండి బాల్కనీలో కూర్చొని వీధిలో చూస్తున్నాను
అవునా వీధిలో మున్పట్ల సందడుగా కనిపిస్తుందా మరి
అస్సలు లేదండి అందరు తలుపులు వేసుకొని ఉన్నారు
నిజమే అప్పట్లో మన వీదంటే ఒక పెద్ద కుటుంబంల ఉండేది కదా
అవును ఎవరింట్లో ఏం జరిగినా ఊరంతా
మరి అపాల కరింపులు ఆ పేదలు ఇప్పుడు ఎక్కడ పోయాయి
అంతా యాత్రికం అయిపోయింది పక్క ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియట్లేదు మనకి
అప్పట్లో ఉప్పు కావాలన్నా పప్పు కావాలన్నా పక్కింటికి వెళ్ళే వాళ్ళం మనం అయితే
నిజమే ఇప్పుడు అన్ని ఆన్లైన్ లోనే తెప్పించుకుంటున్నాం కదా
దానివల్ల మనుషుల మధ్య సంభాషణ తగ్గిపోయింది కదండి కానీ
అవును అవసరానికి మాట్లాడే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరున్నారు
మరి ఆ అరుగుల మీద ముచ్చట్లు గుర్తున్నాయా లేదా
అమ్మో సాయంత్రం అయితే చాలు అరువులన్నీ నిండిపోయేవి
లోకాభిరామాయణం అంతా అక్కడే చర్చకు వచ్చేది కదా
ఇప్పుడు ఆరు రోజులకు బదులు స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి
అవును గ్రూపు లో మెసేజ్లు పెడుతున్నారు తప్ప ఎదురు పడి మాట్లాడం లేదు ఎవ్వరు కూడా
నిజమేనండి దీనివల్ల ఒంటరితనం కూడా పెరిగిపోతుంది
ఖచ్చితంగా పది మంది మధ్యలో ఉన్న అందరు ఒంటరిగానే ఉంటున్నారు ఈ కాలంలో
మరి మనం చిన్నప్పుడు పని ఉండగలసి అందడి ఎలా ఉండేది
ఒకరింట్లో వంటలు అందరు కలిసి ఏసేవాళ్ళం
ఇప్పుడు అన్ని హోటల్స్ నుండే తెప్పించుకొని విడివిడిగా తింటున్నారు కదా
ఆ కలిసి ఉండటంలో ఉండే ఆనందం ఇప్పుడు రావడం లేదు కదా
మరి ఆ సహాయం చేసే గుణం కూడా తగ్గిపోతుంది కదా
అవును ఎవరు గొడవ వాళ్ళదే పక్కవాడికి ఏం జరిగినా పట్టించుకోవడం లేదు ఈ జనాలు
నిజమే చెప్పారండి అప్పట్లో ఆపద వస్తే ఊరంతా కదిలేది
ఇప్పుడు రోడ్డు మీద ప్రమాదం జరిగినా ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదు
అదే అసలైన విషాదం మనుషుల్లో మానవత్వం చనిపోతుంది కదండి
మరీ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటారు చెప్పండి
ఏం చెయ్యాలి అంటే అయిపోంది మళ్ళీ మన చిన్న చిన్న
పల్కరిం పులు మొదలు పెట్టాలి నిజమే పక్కవారిని చూసి కనీసం ఒక చిరు నవ్వు నవ్వితే చాలు కదండి
విశేషాలు అడగాలి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవాలి
అవునండి ఇందాక అరువుల ముచ్చట్ల గురించి మాట్లాడుకున్నాం కదా మరి ఆ పెళ్ళిలో సందడి గుర్తొచ్చిందా మీకు
అబ్బో అప్పట్లో పెళ్ళి అంటే ఊరంతా ఒక పెద్ద పండగలా ఉండేది కదా
నిజమే పది రోజుల ముంద నుంచే బంధువులందరు వచ్చి అసలు ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయేది
అవునండి ఇప్పుడు అన్ని ఫంక్షన్ హాళ్లు వచ్చేసాయి రెండు గంటల్లో పెళ్ళి చేసేస్తున్నారు
అవును ఆ పలకరిెంపులువు కలిసి వంట చేయడం అసలే లేదు ఈ రోజులలో అయితే
మరి ఆ అరిసెలు లడ్డూలు చుట్టూ కూర్చొని చేసే అల్లరి ఎక్కడ పోయింది
ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయంండి అన్నీ క్యాటరింగ్ వాళ్ళకే ఇచ్చేస్తున్నారు కదా
డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ ఆత్మీయత మాత్రం కొను కొనుక్కలేకపోతున్నారు అలా రాత్రిపూట కబుర్లు గుర్తున్నాయా